వ
హలో అక్క ఆ ఇప్పుడు వినిపిత్తుంది ఇందాక అసలు సిగ్నల్స్ లేవ్ అనుకుంటా మా ఇంటి దగ్గర ఇక్కడ అంబేద్ ద్కర్ బొమ్మ పెట్టారు అక్కా నైట్కి నైట్ వచ్చేసింది మా వీధీలోకి టరు హలో హలో అక్కా ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్ళావా బట్టలు ఆరేయడానికి
ఆ హా ఆ చెప్పు
మా ఇంటి దగ్గర కూడా అంబేద్క ద్కర్ బొమ్మెట్టారు
ఎక్కడ ఎట్టరు మనకి మనకి చికేన్ కూడా దా మనకు కూడా ఊ
ఈ రోజు కొంచెం హడవిడిగా ఉన్నారమ్మా వీళ్లే ఎవరికే చెప్పలేదు ఇంకా మరి వాళ్ళకి వాళ్ళే చేసేసుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళే చేసేసుకుంటున్నారు టన్నిని
కట్ ఏదే అంటే రింగ్ ల కట్టారా కొట్టుంటది
ఆ అక్కడే కట్టారంట ఎవరికి తెలీదు నిన్నటి వరకు లేదు నైట్ కి నైట్ పెట్టిచ్చేసార్ అది నై పొద్దున్న మా అమ్మ టిఫిన్ కి వెళ్ళినప్పుడే చూసిందంట అది పర్మిషన్ లేకుండా విగ్రహం తేచ్చేసి అక్కడ ఎట్టేరాంట ఆ రో సిమెంట్ తోటి గోడ కింద ఏదో కట్టారంట ఆ మున్సిపాలిటీ వాడు వచ్చి రాత్రి కూడా తగబెట్టేసాడు అంట గోడ ఇప్పుడు దానికోసం అని టెంట్ ఎస్కొని యుద్ధం చేతకు అన్నట్టు కూర్చు
ఈప్పుడు అంబేద్కర్ బొమ్మ పెట్టకూడదా
అంటే పర్మిషన్ తీసుకోలేదు ఇల్లు
హుమ్మ్
పర్మిషన్లు అడిగితే ఇవ్వరని తీసుకోకుండా ఇళ్ల ఇళ్లకే పెట్టేసుకున్నారంట కనీసం వీధిలో పెట్టిన తర్వాత పైనా పొద్దున్నన్న వచ్చి అందరు వచ్చి చెప్పాలి కదా ఇంటికొకళ్ళ కాడికి ఇలా జరిగింది ఏదన్నా గొడవైతే రండని
హమ్
ఆ అలా అలాకే తయారైతె అలా అలాకే చేసుకుంటున్నారండి
హమ్
హమ్ ఏందో
ఆయే మరి ఇప్పుడు ఇంటికి ఏం చేతనార్ అక్కడ
అ
తీస్సేరా
బొల్సెట్ సీనా ఎవరో వచ్చారంటున్నారు ఓపెన్ కి దేనికో మరి ఏవేవో ఏంటో మరి ఎవరూ లేరు వీధుల వాళ్ళు ఎవరు లేరు కుర్రలే ఉన్నారు
హుమ్మ్
ఆళ్ళే ప్రతిష్ఠించుకుని ఆళ్ళే చేసుకుంటున్నారు అనిని పద్దోళ ఓప్పుకోవాలి కదా అసలు ఒక ప్లానింగ్ ఉండాలి కదా ప్లానింగ్ చేసుకున్నప్పుడు వీధులో అందరినీ కూర్చోబెట్టుకొని అడిగి మీటింగ్ పెట్టి మాట్లాడాలి ఏం లేవు
హమ్
అలా కళ్ళు చేసెస్కుంటున్నారు అన్నినీ
అల్లే పెద్దోళ్ళు
హమ్ మా ఇంటి దగ్గర రోడ్డు ఎత్తున్నారు కొత్త రోడ్డు
అదే మొన్న వచ్చినప్పుడు ఎసరుగా
ఇటైపు ఎత్తనారు ఈ ఈసారి మా ము మా ఇంటి ముందు రోడ్డు ఎత్తనారు
మీ ఇంటి ముందు రోడ్డు ఎక్కడుంది
మా ఇంటి దగ్గర రోడ్డు ఉంది కద అక్క మాది అది పగలగొట్టేయారు
ఏ ఇటు మీ గేట్ ఉంది అక్కడదేనా
ఆ అక్కడదే
హుమ్మ్
ఆ అక్కడ దతున్నారు చిప్స ఏసారు
పోయింది కదా ఎలాగో
ఎహ్ రెండు వారల్లో మూడు వారాల నుంచి కడుతున్నరూ ఇది
హుమ్మ్
ఆ ఫస్ట్ ఏమో డ్రైనేజస్ కి అటు ఇటు కట్టారు అది సిమెంట్ అడ్డు గా వన్ సైడ్ కట్టారు మధ్యలో చిప్స్ ఏసారు ఓ నాలుగు రోజుల నుంచి తడుపుతున్నారు పైన ఇంకా సిన్మ
ఇక్కడ
ఎక్కడ పడతా అక్కడ రోడ్ల రోడ్ల ఏతున్నారు అక్
చర్చ దగ్గర రోడ్ లో రోడ్లో కాదామే నేను ఉండాల్సింది మంచిగా
ఊ
అసలు ఈ రోడ్డు అసలు బాగోదు ఇప్పటికి ఇప్పుడే ఏతున్నారు అమ్మా బాగానే ఇగ
అవును గ్యాస్ రేట్ పెరుగుపోయింది తెలుసాక్క
మొన్న బుక్ చేస్తాను నేను పెరక ముందు
తొమ్మిది వందల నలభై మూడు రూపాయలు
మన్ మన్న తొమ్మిది వందలే ఎంతో నడ్ ప్రోబ పెరిగిందా మొన్న తొమ్మది వందలే అనే తీసుకున్నాడు
అరవై రూపాయలు పెరిగింది అప్పుడు ఎనిమిది వందల ఎనభై మూడు రూపాయలు ఫస్ట్
అవును మొన్న బుక్ చేసాను ఇంక ఈ జరగలేదు యుద్ధాలు ఏం జరగట్లేదు అప్పటి అప్పటి ముందు దే
ఈ డెలివరీ బాయ్స్ తీసుకొస్తున్నారు కదా రౌండ్ ఫిగర్ చేసి తొమ్మిది వందలు చెప్
అవును మాకు ఏయన లోపలికి తీసుకొచ్చి పెట్టేస్తాడు ఇంకా అది కూడా వేసుకుంటున్నాడు
అదే ఇప్పుడయితే తొమ్మిది వందల నలభై మూడు అయితే తొమ్మిది వందల యాభై రూపాయలు చెప్తారు
మొత్తం ఇప్పుడు పెట్రోల్ రోటు కూడా పెరిగిపోద్ధి పెట్రోల్ రేట్ ఏమీ పెరగట్లే అంట ఊ
కమర్షియల్ కమర్షియల్ దానికి ఎందుకు వచ్చిందా అమ్మమ్మకు వచ్చిందా అది
ఏంటది వచ్చే ఉంటది సై మొన్న ఫోన్ చేసింది క్యాష్ తీస్కారా అని చేతే ఏ ఎలడు వెళ్తేనే ఇంకా అప్పుడు ఆ క్లోజ్ చేసారంట మరి ఎవరో అక్కడ అక్కడ ఒక అమ్మాయి ఉందంట వాళ వతదని గ్యాస్ అని చెప్పిందంట ఆలే బుక్ చేసారంట
ఊ గ్యాస్ బుక్ మా ఇంటి దగ్గరే ఉంది
చెప్పానా అది మీ దగ్గరే ఉందంటే ఆ బాపేమో ఊ దాని దగ్గరే ఉందానా అది అంటంది దీని దగ్గర ఉందని ఇది మొన్న నలిగిపోయింది వాళ్ళ ఇద్దరి మద్యన
గ్యాస్ బుక్ ఇక్కడె ఉంది
ఊ వేరే ఆ పెద్దమ్మ వాళ్ళ గ్యాస్ తోటి బుక్ చేసుకుంటాను వచ్చేసే ఉంటదే ఫోన్ చేయలేదు
ఊ రాద్ మొన్న రాత్రో ఎప్పుడు చేసింది ఇంకా క రాలేదంట గ్యాస్ ఎప్పుడతదంటుంది
నినోతదని చెప్పారు వాళ్ళెవరో చెప్పారంట వచ్చాడంట దానికి ఫోన్ చేయలేదు మళ్ళీ
ఆ ఏమో మరి చెయ్యేదో కాల్ చేసుకుందంట పోయి అంటిచుకోబోయి చెయ్ కాలిపోయింది నాకు నా తిప్పలు నీకేం తెలుస్ ఆ పొయ్యి అంటుకుంటదా సత్తదా ఇనే ఉంటుంది
కాద్ ఇప్పుడు రమ్మంటదా
ఊ ఉండే కుదురుంగా ఇక్కడ అంటే వెళ్ళిపోయింది అ నీళ్ళుపోయి చేయి కాలిపోయింది బొబ్బలు వచ్చేసినయ్ అంటుంది
ఆ నిన్న యూట్యూబ్ లో ఒక సినిమా చూసాను అక్క ఓ మంచి దయ్యామంట బానే ఉంది ఫస్ట్ చూసినప్పుడు అంతా మాములుగా అనిపించింది గానీ లాస్ట్ లో బానే ఉంది
ఫ్రాక్ చూసావా అది
ఆ నువ్వు అప్పుడు పెట్టిన అప్పుడు పెట్టినప్పుడు డాటా అయిపోయింది తర్వాత రోజు చూసి రియాక్ట్ అయ్యాను కదా కుడుతున్నావా అక్క అని అడిగిన ఊ
కుట్టలేదే ట్రై చేసాను గానీ
నువ్వు టాప్ అది ఫోటో పెట్టావ్ చూడు అది బాగుంది క్లాత్ సెట్
చేర్ అది పాపదే
బాగుందే
కుట్టే న అంటే నేను ఎగస్ట తీసుకోలేదు గదా ఎలా ఉంటే అది స సైజె యాస్ టిజ్ గా ఎంత సైజు ఉందో అంతే తీసేసుకున్నాను అందువలన నాకు భుజాల దగ్గర కొంచెం ఎక్కుత లేదు ఏదైనా మాముూలు గా ట్రై చేశాను కదా అని ఒక్కటే సాటిస్ఫాక్షన్ వచ్చింది అది కొట్ మళ్ళ అని కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టుకోవాలి కదా సరి పోదును నేను యాస్టీ ఎందుకంటే నా దగ్గర సరిగ్గా ఏమిీ లేవు ఏంటి చాక్ పీస్ లేదే సరిగ్గా అది క్లా రాయడా నికి ఆ స్కేల్ కూడా పని చేయట్లేదు అది వంకర టీంకర్ గా ఉన్నాయి పైగా టేప్ కూడా నాకు రివర్స్ లో ఇచ్చాడు
అయ్యో ఇన్
చాక్పీీస్ ఏమో చాక్పీీసు లేవు అది ఏమో సిల్క్ సారీస్ కదా జారిపోతున్నాయ్ జరిగిపోతున్నాయి హ్మ్మ్ అవిే అయేవో ఉంటాయంట టా చాక్పీసులు
అ ఆర్డర్ పెట్టుకుందాం అనుకుంటున్నాను నేను కూడా ఇ
హ్మ్మ్ చూసాను నేను దీంట్లో మీషోలో
ఆ బంటి స్టైల్ లో
ఆ మ్యాజిక్ వి అంటా అయ్యి
హ ఐరన్ చేత్తే పోతది ఇది
హ్మ్మ్ చూసా ఇక్కడ ఇంక ఎందుకులే ఒకటి రెండు కొనుక్కుంటాయి ఆన్లైన్ లో ఎందుకుని నేను ఇంకా పెట్టుకోలేదు ఆర్డరు అలాగ అని చేసా
ఆ ఆర్డర్ ఆడు జాగత్తగా తేకపోతే జనరల్ స్టోర్ లా
అ ఇది మిషన్ దాంట్లో అక్కడ అమ్ముతారు
అక్కడ అమ్ముతారు మామూలు షాపు లో కూడా అమ్మేత్తారు అండి
ఊ
బాక్స్ కూడా తెచ్చుకుంటే సరిపోద్ది. విడిగా ఒకటే రెండు అమ్మరు. పెట్టలామ్ముతరు ఇయి ఒకటైతే సరిపోతది.
తెచ్చుకోలేదు నేను, తెచ్చుకుంటాను లాటరు ఇదే అన్ని ఉండాయ్ దగ్గర నా అడుమేనే లేదుగా
నా దగ్గర నేనప్పుడు కాలేజ్కి వెళ్ళినప్పుడు, షాక్ ఫీసులు తెచ్చేసుకునే వాళ్ళం ఇంటికి కాలేజీ లోయి రెండో మూడో తీసి ఆ అయ్యి ఇప్పుడు దాకాలాక్కొచింది.
స్కూల్లో చేసినప్పుడు అట్ చాక్ పీస్ లలో బ్యాగ్ లో ఉండేయనమాట అయి ఏలా పనినికొచ్చి అయి ఇంకా ఉన్నయి నా దగ్గర కొన్ని, ముక్క ముక్కలయిపోయి.
ఓ ఒక బాక్స్ తోటి కొనుక్కుంటా ఇంకొచ్చది ఇంకా. చాల రోజులొచ్చిది ఎదా మెజర్మెంట్స్ తీసుకున్నా ఫస్ట్ టైమ్ కుట్టినప్పుడు ఎలాగైనా కుదరదక్క కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకున్నా.
నాకసలు రాలేదండి నాకు తీడమే రాలే.
నాకు ఎన్నిసార్లు కుట్టినా కానీ కుదరదు.
అది కట్ చేసింది గ నాకు అది కట్ చేస్తే అదే లాంగ్ ఫ్రాక్దిి కట్ చేసి, అది కట్ చేససి మొత్తం నాకు ఇలా కుట్ట అని చెప్పింది, అది కట్ చేసి ఇచ్చేసింది నేను పెట్టేసి మొత్ మొత్తమంతా రైల్ జాకెట్ అది రెడీ చేస్తాను ఫ్రాక్దిి. ఇంకా కూర్చి కింద కుచ్చిలు పడతరు కదా. అదే అలా అది ఎంత సైజ్ తీసుకోవాల అనేది చెప్పలేదు ఇంకా ఇలా ఇక్కడే ఆ జాకెట్ కి యాడ్ చేసేసి ఇలా ఇలా ల కుట్టే అక్క కు కుచ్చిలు పెట్టేసి కుట్టేయనన్న అంతేగని, ఎంత సైజు తీసుకోవాల అని చెప్పలేదు. అడావిడి అడావిడి ఎళ్ళిపోయిందది. ఇంకా అలానే ఉంచేసాను అది. పైగా దాంట్లో ప్చ్ లోపల అదే లైనింగ్ లేదు ఏం లేదు
ఇంకా స్టిచ్ ఎయ్యలేదు అది అలాగే ఉందా?
మొత్తం అలా కుట్టేసి ఉంచేసాను.
ఉమ్ కుట్టసావా ఫినిష్ అయిపోయిందా?
అది జాకెట్ది పై పైదయిపోయింది కిందదే అవ్వలేదు, అది నాకు ఎంత సైజ్ తీస్ కోల తెలియట్లేదు
నని ఉండగ పిజ్ ఎంత మిగిలింది? ఎం
అదంతా ఇప్పుడు ఆ జాకెట్ రౌండ్ అంతా చుట్టయ్యాల కుచ్చిలు పెట్టేసి
అవును నేను ఆ ఫ్రాక్ కుట్టాను చూడు ఆ దానిలాగా ఇలా స్టెప్స్ కింద పెట్టేవచ్చు, లేదంటే ఇలా రౌండ్ గా కట్ చేసేదయితే
అంటే కొంచెం బానే సెట్ అయింది. కదా అది లో లోపల కొంచెం లై లైనింగ్ ఏనన్నా ఉంటే బాగుంటది అనిపించి ఇంకా దన్నలా వదిలేసా. ఎంత కూడా లైనింగ్ లేదు ఇప్పుడుగేయ